హలో
నమస్తే ఎలా ఉన్నాము చాలా కాలమైంది నిన్ను చూసి
నమస్తే అండి నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నా
నేను బాగున్నాను ఇంటి వద్ద అంత క్షేమమేనా
క్షేమం ఏంటి విశేషాలు
వచ్చే వారం మా ఊర్లో పెళ్లి ఉంది అందుకే చీరలు కొనాలని షాపింగ్కివ చ్చాను
అవునా అయితే పట్ చీరలు ఏమైనా తీసుకున్నావా మరి
ఇంకా లేదు నువ్వే మంచి దుకాణం సజెస్ట్ చేస్తావని అడిగాను
ఇక్కడ దగ్గర్ లోనే ఒక సిల్క్ హౌస్ ఉంది
అవునా అక్కడ ఎలాంటి చీరలు బాగుంటాయి
అక్కడ కంచిపట్టు, ధర్మవరం, అలాగే ఉప్పాడ పట్టు చీరలు అద్భుతంగా ఉన్నాయి
ధరలు ఎలా ఉన్నాయి మరి ఎక్కువ చెప్తారేమో
ధరలు బానే ఉన్నాయి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అ
అవునా సరే మరి అక్కడికే వెళ్దాం బ్లౌజ్ పీసులకు డిజైన్ వర్క్ ఇంచాలి
ఖచ్చితంగా ఇప్పుడు పట్టు చీరలకు మగ్గం వర్క్ చాలా ట్రెండ్ అయిపోయింది
అవును ఆరీ వర్క్ బాగుంటుంది కదా
వర్క్లో స్టోన్స్ పెట్టిస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది
స్లీవ్స్ ఎలా పెట్టించాలి మరి ఎల్బో స్లీ స్లీవ్స్ బాగుంటాయా
ఎల్బో స్లీవ్స్ మీద చిన్న చిన్న గుట్టాలు డిజైన్ చాలా బాగుంటుంది
ఆ నెక్ డిజైన్స్ విషయానికి వస్తే
పడవ ఆకారం లేదా రౌండ్ నెక్ పెట్టించుకో బాగుంటుంది
నాకైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇష్టం
బ్యాక్ ఓపెన్ బాగుంటుంది కాకపోతే మంచి టైలర్ ఉండాలి
అవును టైలర్ సరిగ్గా కుట్టకపోతే బ్లౌజ్ మొత్తం పాడవుతుంది
నాకు తెలిసిన ఒక టైలర్ అన్నారు వారి ఫిట్టింగ్ అద్దిరిపోతుంది
చాలా మంచిది పెళ్లి చీరలు కదా పర్ఫెక్ట్గా ఉండాలి
చీరలు కొనడం ఒక ఎత్తు వాటిని డిజైన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు
నిజమే బ జార్జెట్ చీరలు కూడా ఒక ఒక జార్జెట్ చీరలు కూడా ఒక్కటైనా తీసుకోవాలి
జార్జెడ్ చీరలకు చిన్న పళ్ళు బాగుంటుంది
పెళ్లికి వెళ్ళేటప్పుడు భారీ ఆభరణాలు ధరిస్తాం కాబట్టి
చీర సింపుల్గా ఉంటుందు బాగుంటుంది
డిజైనర్ బ్లౌజ్ ఉంటే చీరకే అందం వస్తుంది
ఒకవేళ మనం పట్టు చీరలోని లాంగ్ ఫ్రాక్లో కూడా కుట్టించుకోవచ్చు
ఆ అది మంచి ఐడియా పాత చీరలతో కొత్తగా కుట్టించుకోవచ్చు ఇ చెప్
కానీ కొత్త పట్టు చీరను కట్ చేయడం నాకైతే ఇష్టం
అది నీ ఇష్టం కానీ ఇప్పుడు ఫ్యాషన్ అలాగే ఉందిగా
హార్గాందే చీరల్ చూసావా నువ్వేమైనా
అవును ఆర్గజా అర్కజ చీరలు చాలా తేలికగా ఉంటాయి
అవును అవి రిసెప్షన్ కి బాగుంటాయి కదా
అవును సరే మరి మనం ముందుగా పెళ్లి కూతురు కోసం చీరలు చూడాలి
పెళ్లి కూతురు కోసం ముహూర్తం చీర ఎర్పు రంగులో బాగుంటుంది
అను ఎరుపు లేద మెరూన్ పట్టు చీర చాలా సాంప్రదాయంగా ఉంటుంది.
బ్లౌజ్ మీద మంచి గోల్డ్ జారీ వర్క్ చేయిద్దాం.
ఖచ్చితంగ మగ్గం వర్క్ ప్యానల్ వైసే గ్రాండ్లుక్ వస్తుంది
టైలర్ దగ్గర కొలతలు సరిగ్గా తీసుకోవాలి
అవును లేకపోతే షోల్డర్ జారటము లాంటి సమస్యలు వస్తాయి.
ఇన్యుజిబుల్ స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది.
అవును బ్లౌజ్ లోపలకు కుట్లు కనిపించకుండా ఉంటుంది
ఫాల్స్ కుట్టడం మర్చిపోకు
అవును పట్టు చీరలకు లోపల ఫాల్స్ జిగ్ జాక్ తప్పనిసరి
ఇప్పుడు చీరల రంగులు చాలా విభిన్నంగా ఉన్నాయి కదా
అవును బాటిల్ గ్రీన్ మరియు బాటిల్ బ్లూ చాలా బాగున్నాయి
నేను చూసిన ఒక చీరలో పల్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి
అవును అద కంచి అది కంచిప అవునా అది కంచిపట్ చీర లేకుంటే వేరే దాంట్లోనా ఏమన్నా
అందులో పెద్ద అంచు ఉండిది మరి
పెద్ద అంచు అయితే లావుగా ఉన్నవారికి బాగుండదు
నిజమే సన్నగా ఉన్న వరకి పెద్ద అంచు బాగుంటుంది
ఆ లావుగా ఉన్నవారైతే చిన్నంచు ఎంచుకుంటే బాగుంటది
అవునుండి బ్లౌజ్ కూడా డార్క్ కలర్ ఎంచుకోవాలి.
పెళ్ళికి ఇన్ని చిరాలంటే చాలా కష్టం అసలు
అవును కాని పండుగలకి కట్టుకుంటే బాగుంటుంది
ఆ నాకు ఈ మధ్య కట్టుకని క పుట్టు పని నేర్చుకోవాలని ఉంది.
నిజంగా చాలా మంచిది ఇంట్లోనే డ్రెస్సులు కుట్టుకోవచ్చు.
కానీ మిషిన్ కుట్టడం రాదు ఎట్లా
యూట్యూబ్లో చూసి నేర్చుకో
అవును ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది
మొదట సింపుల్ డ్రెస్ కుట్టడం నేర్చుకో
ఉ అవును బ్లౌజ్ కుట్టడం చాలా కష్టమా
కట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కుట్టడం తేలిక
ఈసారి దుకాణంలోనే బ్లౌజు కుట్టే టైలర్ ఉంటే చూద్దాం
మంచి ఆలోచన టేలర్ ఉండే డిజైన్ని చెప్పచ్చు
అవును మనం అనుకున్న డిజైన్ వారు కుడతారో లేదో
మనం ఫోటోలు తీసుకుందాం వాటిని చూపిస్తే అర్థమవుతుంది
పట్టు చీరలకు ప్యాడ్ బ్లౌజ్ బాగుంటుందా
అవును ప్యాడ్ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీటుగా ఉంటుంది
కానీ ఎండాకాలం కదా ఇబ్బంది అవుతుందేమో
లోపల మంచి కాటన్ లైనింగ్ వేస్తే ఇబ్బంది లేదు
సరే అది కూడా మంచి ఆలోచనే
పెళ్లికి వచ్చిన బంధువులు
పెళ్ళికి వచ్చిన బంధువులు
ఒక్క నిమిషం అండి.
చెప్పాను
పెళ్ళికొచ్చిన బంధువులు బాగా ఉంది అని అనాలి కదా.
ఆ
అవును అలాగే పెళ్ళకొచ్చిన బంధువులకి బహుమతులు ఇవ్వాల
బహుమతులు ఇవ్వాలి కదండి.
మంగళగిరి కాటన్ చీరలు బావుంటాయా?
అవును ఊరకని రేట్ ఎక్కువ తక్కువ కాలంలో వస్తయి
నేను తీసుకున్న ఒక పట్టు చీర ఫాల్స్ ఊడిపోతుంది.
హ గమ్ము వాడకపోతే అలానే ఉంటుంది.
అవును ఈసారి మంచి గమ్ వాడాలి.
టైలరింగ్ లో మ మెయిన్ షిప్ మెయిన్ షిటింగ్ ఫినిషింగ్ చెపిస్
అందుకే టైలర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చిన పర్లేదు బా కుట్టాలి.
ఆ నేను ఈ మధ్య పఫ్ స్లీ స్లీవ్స్ బ్లౌజ్ కుట్టించాను.
ఉ పస్లీవ్స్ మరి మళ్ళీ ట్రెండ్లో ఉన్నాయి.
అవును పట్టు చీరలకు అవి చాలా అందగా ఉంటాయి కదా.
సరే మనం షాప్కి వెళ్ళే సమయం అయ్యింది.
అవును వెళ్దాం చీరలు చూసి ఫైనల్ చేద్దాం.
నాకొక్క పట్టు చీర కూడా కావాలి.
ఆ ఆ సరే చూద్దాం అది కూడా అన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నాం.
వారి వర్క్ బ్లౌజ్కి ఎంత చార్ట్ చేస్తారు చార్జ్ చేస్తారు.
వర్క్ బట్టి ఉంటది ఇగ థౌజండ్ నుంచి ఆ వెయ్యి రూపాయల నుండి మూడు వేల వరకు ఉంటుంది.
చాలా గ్రాండ్ వర్క్ అవుతే వర్క్ అవుతే బాగా ఎక్కువ అవుతుంది కదా.
అవును గ్రాండ్ వర్క్ అయితే ఎక్కువ మనీ అయితే సరేలే పెళ్ళి కదా ఏం పర్వాలేదులే
సరే తొందరగా వెళ్దాం మంచి డిజైన్లు అయిపోతాయి.
అవును నీ సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.
సంతోషం పదా వెళ్దాం మరి
నాడు చీరల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం.
పోయినావ్ శారీస్ కొంటావా మరి ఇప్పుడు
కొంట కొంటా నేను కూడా తెళ్లి
ఏలాంటివి కొందాం అనుకు అనుకుంటున్నారు?
ఎలాంటియా కంచిపట్టుసారీ ఆ ఇంకా అ ఒక పట్టు శారీ ఇంకా హల్దికి కూడా ఒక నేను ఒక శారీ కొనుక్కుంటాను ఎల్లో కలరు.
వేరే బేరం వేయాలి అండి షాపింగ్లో హలో
హలో
సరే అండి ఇద్దరం కలిసి చేద్దాం. ఎక్కువ శారీస్ తీసుకుంటే ఏమైనా తక్కువ ప్రైస్ ఇస్తారేమోనండి.
ఆఫర్ ఉంటది కావచ్చండి, మనం మాట్లాడదాం లెండి ఆడకి పోయినాంక అన్ని కొనుక్కుంటా. అట్లన హకుం
ఇంకా మీరేలా కుట్టించుకుంటారండి బ్లౌస్
ఆ నేను కూడా మగ్గం వర్క్ ఏ వేయించుకుంటా ఏయించుకొ ని కుట్టించుకుంటా అండి
మీరే కుట్టుకుంటారా మీ బ్లౌజు వేరే వాళ్ళకి ఇస్తారా
ఆ హ్ నేను కుట్ నాకు రాదు కదండి స్టిచ్చింగ్ నేను వేరేవాళ్ళకు ఇస్తున్నా
ఎలా కుట్టుకుందామని అనుకుంటున్నారండి మరి
ఉమ్
ఎలా కుట్టుకుందామని అనుకుంటున్నారు
ఎట్లానా అదే కుందనాల తోటి ఫస్ట్ మగ్గం వరకు వేపిచ్చి టీ బ్యాక్ సైడ్ స్టోన్స్ పెట్టించుకుంటానండి
ఓకే అండి నేను ఎలా పెట్టించుకోవాలి
ఉమ్
నేను ఎలా పెట్టించుకోవాలి
మీరు కూడా అలాగే కుట్టించుకోండి ఏ ఏమంటారు ఏనక సైడే కుండ షేప్ బెట్టి ఇచుకోండి
ఓకే అండి పెట్టించుకుంటాను
ఉమ్ ఇంకా చెప్పండి
సెప్పాలండి మీరే
సెప్పాలి ఇంకా మీరు హాల్దీకి తీసుకోరా అండి
తీసుకుంటామండి హల్దీకి ఎలా తీసుకోవాలోి చెప్పండి
ఉ హల్దికా ఎల్లో కలర్ శారీ తీసుకోండి ఇంకా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా తీసుకోండి సేమ్ మ్యాచింగ్ కలర్ కాకుండా
ఓకే అండి ఇంకా ఏమైనా ఆభరణాలు ఏమైనా చెప్తారా
ఆభరణాలు కూడా హుమ్ ఆ గోల్డ్ ఇంకా సిల్వర్ రెండు తీసుకోండి అందులో మనకు శారీ పైకి ఏది ఏది మ్యాచింగ్ అనిపిస్తే అది ఏసుకోండి
ఓకే అండి నేను ఏమనుకుంటున్నా అంటే యల్లో కలర్ స్ శారీ తీసుకోని గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ జ్యువలరీ తీసుకుందామని అనుకుంటున్నాను
అవునా అట్లా బాగుంటదండి అవి కూడా
అదే మీరు చెప్పండి నాకైతే బాగుంటదనే అన్